హలో ఆ బాగున్నా ఆ వినిపిస్తుందబ్బా బాన్నావా
బాన్నాను మీరు బాన్నారా బాగున్నారా అని అడిగాను
ఏం చేస్తున్నారు
ఏం చేస్తున్నాను లంచ్ కి కూర్చున్నాను లంచు తినడానికి వచ్చాను సరే నీతో ఒకసారి మాట్లాడదామని నేను వచ్చానన్నమాట
ఆ
ఏం చేసారు ఈరోజు వంట
ఏమున్నది కుర్ర చేయాల్సి అసలే పప్పు చేయాల్సి వస్తుంది చారు చేయాల్సి వస్తుంది రోజు చేయాల్సి వస్తుంది
చెయ్యాలి కదండీ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా
ఉట్టి ఫ్రై అంటే వాళ్ళు తినట్లేదు చార్లు ఒకటి కూర ఒకటి టీ అయితే ఇక అది కొంచం అది కొంచం అయితే ఒక రెండు ముదులుని తింటారు కదా అందుకు చేయాల్సి వస్తుంది
అదే ఎండాకాలం కదా ఎండాకాలం మళ్ళీ ఏదో ఒకటి చార్ లాంటిది పెడితేనే బాగా తింటారు పిల్లలు చార్ లో కూడా మనము ఏంటి పప్పు చారులాగా సాంబార వేస్తే ఇంకా బాగా పోషక కాలు అందుతాయి కదా చార్ లాగ కాకుండానీ
ఉమ్
బానే ఉంటది
అవును క్యారెట్ ఆ అదేంటండి
చెప్పండి ఆ ఇలాగట్లిస్తే గూడా బానే ఉంటదండి హలో